హలో ఆ చెప్పండి
అదే ఇప్పుడు వేసవి సెలవలు
అ
వేసవి సెలవలు వేసవి సెలవలు ఉన్న తీర్థయాత్రలకి ఎక్కడికి వెళ్తారు మీరు తీర్థ యాత్రలకి వేసవి సెలవలు ఎలా సెలబ్రేషన్ చేసుకుంనారు వేసవి సెలవలు విహార యాత్రలా హళ్తే బాగుంటంది కదా
అంటే చాలా బాగుంటుది
మీర ఎక్కడికనా వెంటారండి
ఆ
ఆ ఎక్కడికి వెళ్తారు అండి
మేము అంటే మేము చూసిన ప్రదేశాలలో కొన్ని సమ్మర్ వచ్చిందంటే వెళ్ళొచ్చు వెళ్తాము పిల్లల్ని తీసుకొని వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ గా ఉంటదని ఈ మధ్య కాలంలో వెళ్ళింది అయితే యాదగిరి స్వర్ణగిరి కొమ్రలి కొండ పోశమా నాలుగు ఐటమ్స్ అయితే ఈ మధ్యకాలంలో వెళ్ళొచ్చాము మీర ఎక్కడికి వెళ్తారండి
అఓ కాకపోతే వెళ్ళాలి యాదాగిరిగుద్దా
ఆ మీరుద ఏమన్న ఉన్నాయా సక
ఆ
ఆ
అది కూడా చాలా బాగుంటుంది
అవునండి
మీరు చూసారా అండి పండగని చూసారా
ఆ చేసినాం చేసినాం చాలా బాగుంది స ఆ మనం తిరు తిరుపతి తిరుపతి వె ల్లలేని వారు కరెక్ట్ గా స్వామివారిని ఇక్కడనే దర్శనం తిరుపతిలో ఉన్నంత ఆ ఫీలింగ్ వస్తది స్వామి వారిని దర్శించుకుంటే
అక్కడ వాటర్ లో మధ్యానం
ఆ ఆ పడుకొని చేయన ఆ పైన చె చెయ్య ప పడుకొని ఉంటాడు కదా స్వామి ఆ చాలా బాగుంటది అందులో కాయిన్స్ వేస్తారు చిల్లర కాయి న్స్ ఇలా పై నుంచి చూస్తే మాత్రం త్రం అన్ని ఇట్ల మెరుచుకుంటూ ఎన్ని పరిశీర పండ పెట్టిర్రు ఏమో స్వామిని పైసల మీద అన్నట్టు అనిపిస్తుంటది ఉమ్
యాదగిరి గుట్ట మీద బానే
చాలా డే ఆ ఆ బాగుంటదండి పిల్లలకు చూడాల్సిన మన తెలంగాణలో చూడవల్సిన ముఖ్యమైన ప్రదేశం కూడా యాదగిరి
తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో
ఆ సేమ్ ఆం ఆంధ్రప్రదేశ్ లో తిరు ఉమ్ తిరుపతి ఎలాగో ఇక్కడ ఆ యాదగిరి అలాగా ఉమ్
తిరుపతిలో కాలమా తిరుపతి
తిరుప ఆ మేము కాకపోతే తిరుపతి ఒక మేము వెళ్ళలేదండి ఇది వెళ్ళాలి సమ్మర్ లో వెళ్ళాలి అనుకుంటున్నాము అది కూడా దర్శించుకోవాల్సిన ప్రదేశమే
అయితే టెంపుల్స్
మీరు వెళ్లారా మీరు వెళ్ళారా అండి తిరుపతి
ఆ వెళ్ళాం అండి తిరుపతి జీవా
వామ్ ఆ సేవ
మనలో ఉన్న నటి ఆ నెగిటివిటీ అనేది పోతుంది ప్లస్ సు
అవును
కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది పైన
ఆ
ప్రెషర్స్ వల్ల
ఆ
కొన్ని దేవాలయాన్ని సందర్శిస్తారు మనలో తెలియని ఆనందం
మీ వాయిస్ కొంచెం బ్రేక్ బ్రేక్ అయితుందండి కొంచెం వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు గా సరిగ్గా ఇట్లా మధ్య మధ్యలో గాలి వచ్చినట్టు అనిపిస్తుంది కొంచెం సరిగ్గా వినిపించట్లేదు హలో
మా